హలో
పిట్టల సౌండ్ వినపడుతోంది పట్టుకొని వచ్చింరా ఏది అక్కడివి.
అక్కడయి వదిలేసినము కాని ఇక్కడ పిట్టలు బాగాత్తన్నాయి.
అవునా వదిలేసిన్రా అంటే ఇష్ పెట్టిండ్రా బయట
ఒక్కటేమో మా బాబు వదిలేసిండు ఒకటేమో మా ఆయన వదిలేసిండు ఇంకొకటి పాపం మొక్కదాన్ని ఎందుకు ఉంచడాని ఆయనతో ఒక్కదాన్ని కూడా వదిలేసిండు.
ఎందుకు వదిలేసిండ్రు అవి
ఒకరేమో వర్ష్ పోయిండ్రు ఒకరేమో కావాలని వదిలేసిన్రు ఇంకొకటి ఉన్నది కదా పాపం. సింగిలు ఎందుకు అని దాన్ని కూడా వదిలి పెట్టిండు.
ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నట్ అయినా పడుతన్నాయ ఆ సౌండ్ ఏం కాదు టీక్
ఓ మొత్తం ఇంట్లాకే వత్తయి.
అవునా ఏం పెట్టారు.
ఊరుపెట్టాలు
పిచ్చుకల
ఉమ్ ఇంకేంద ముడర పి ఇంటిక ముడేర పిట్టాల అంట అవికి ముడేర్రా ఉంటది ఇే అవు ఆ పిట్టల పేర్లే అవ్వంటాను. ఇంకా
ఇంకా మీ ఓనర్ లు అనే ఉంట్ ధర కింద.
ఉంటారు
ముస్లోల్ల
అవును బాగెం కాదు ఆళ్ల బిడ్డ అక్కడనే హైదరాబాద్ లో జాబ్ చేస్తాది అ
ఐతే మీ బిడ్డను కూడా స్కూల్లో వేసుకోకపోయినావు కిలో ఇ
మా విద్యను పంపిస్తా జూన్ నుండిగా
ఎన్నిసా వచ్చ ఇప్పుడుదా రెం
అవును
ఎంత తీసుకుంటడాా ఫీజ అ లంచ్ అసగానుక ఎంతని ఉంట అదే మీకు కొడుక్కి ఫీజ్ ఎంత తీసు
ఫోర్ ఫైవ్ ఆ
హమ్ ఉమ్
హ ఇంకా ఏం చెప్తాను మీ ఇంటి దగ్గరే ఏమ మీ ఊరు పెద్ద వచ్చండదా
ఏమ్ ఊరు బాగానే పెద్ద ఊంటారు ఎంత అంటే కొలువలే ఇప్పుడు
సరి లోక్ బయట్ పెద్ద ఉంటే మేము మొత్తం
అంత ఖళీ లేదా ఊరు ఊరు పెద ఉంటా నువ్వు వచ్చినే ఊర్ మెద ఇరుగుదవ ఇల్ పయదగు ఉంటే ఇల్ పేదగు ఉంటే అచ్చనాతు గమ్మతి
మరి మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటది
మా ఇల్లు మీరు ఉండే అంత ఉంటది మీరు ఉండచ్చు
అే మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు
మా ఇస్లా మా తాత మామ అమ్మమ్మ మామ అత్తా చళ్ళా కొడుకులు ఇద్దర అయితే ఒక నాష్టలా వాడేసారు ఆ ఆ చిన్నోడు ఏమ్మో సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఉండేది కాగాని ఇక సెకండ్లు ఉన్నాడు పెద్దోడేమో సెవెంత ఎతు మ
అలా పేర్లేం పేరు
పేలే ఎందుకుగా మనకం
అవునా స్కూల్కితారా అ న్నద్ద
ఆ పోతారు
పోతార దగ్గనేనా స్కూల్ ఆ
దగ్గరం అంటే చిన్నోన్డి ఇన్నే ఇగా మీకు కొడుకు చదివే స్కూలే గదే పేరు పెద్దోడు హాస్టల్లా ఆడ ప్రతిమ హాస్పిటల్ కాడ
ఓ వాళ్ళది డాడీ ఇగా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు హాస్టలేన ఇద్దరు హాస్టల్లేనా
ఇద్దరు హాస్టల్ కాదు ఒక్కడే పెద్దోడే హాస్టల్ చిన్నోడు ఇంట్లనే ఉంటాడు ఆగం చే సుకుంటా ఇయాలా స్కూల్ పోనని ఏడ్చి ఏడ్చి చున్నాడు
మంచిగా చదువుతాడా మరి
పెద్దోడు మంచిగానే చదువుతాడు కానీ ఇక చిన్నోడు గ ట్లనే ఇగా చదువురానోళ్లకే ఏం చెత్తమని అలా అమ్మ కూడా ఈడ్చి పేడుతది
చవిపిత్తనే వత్తది గదా
మరి ఏం చెత్తారు చదువు చదువు మని చె చెప్తారు లేదంటే గోడతారు మనిషి కో మాట ట గోడ్డు
నాను వి
కొట్టి నాంగా వినకపోతే ఏం చెత్తరు ఈడ్చిపెడుతారు మరి గంతే మీ కొడుకు దాగుతాడా మంచిగా
మ కొడుకు చదువుతాడు మస్త్
స
ఎ బి సి డి లు చదువుతాడు వన్ టూ త్రీ చదువుతాడు ఫోర్ ఫైవ్ అంటది మా బిడ్డ ఫిఫ్ ఫఫ్టీన్ సిక్స్టీన్ అంటది డైరెక్ట్
ఓ మధ్యలో ఇచప పెట్ పెట్టిందా తర్ తర్వాత నేర్చుకోవచ్చది
అదే అదే ఆవులు ఉన్నా ఏ బకు
ఆ హమేష ఫరు పెద్ద మూల
బరేలు ఉన్నాయా మరి
ఆవయితే ఇప్పుడు వర్షాకాలంలో బాగా కష్టమైంది ఆవు బురుదలు ఉండదు కదా బారాల అయితే ఏను ఉంటయి
ఆవుండదా అ
అ
న న ఇస్తారా మీరు
నెయ్యి ఏసింది మొన్న బాగానే డబల్ క మీటల కూడ కొట్న మొన్నేసి
కొంచెం నెయ్యి ఉంట అడగారు మా బిడ్డకి
ఇప్పుడు ఇత్తలేదుగా ఇక పాలు మొన్న బంద్ చేసింది నెలవుతుంది మళ్ళా మళ్ళా ఏంటే అప్పుడుంటా
ఆ ఓకే ఓకే
ఊ వేరేటోళ్లో ఉంటే అడగాలిగాకని రేటు బాగా చెప్తారు అ
ఆ అది వేరే టూర్ళదిగా మంచిగా కనిపయేది గాని మ నీంలల అయితే ఇం కా అదు
పోయ్యదు ఇప్పుడే ఇప్పుడ నదిగా మళ్ళా రె రెండు మొగయే ఉన్నాయి్ ఒక్కటే ఉం ఆడది
అ ఆన్నదా మరి అమ్మేష
ఉన్నాయి అన్న ఉన్నాయి
మొత్తం మూడు ఉన్నాయి మీకు
రెండయిపు
రెండేనా మూడు ఉన్నాయి
అప్పుడు రెండు ఉంటే అది ఎప్పుడో అమ్మేసారు
ఆహా
ఉ
మరి ఎవరు బ వితారు పయ ఎన్నా బరలా కదు
మాత్రమే రోజు అనివాడి పాల మతత
మీ అత్త విన్నారగా
మత్త ఇం అంటే మొత్తం ఇక కట్టేసుడు గడ్డి గడ్డికాడ గడ్డేసుడు అవన్న నేసుూరు మాత్రమే చూసుకుంటది కాగాని ఇక పాలు అప్పుడప్పుడు అవి ఆ
తదా
ఆ అలవాటు ఉన్న వాళ్ళ పిండాలి
ఆహా
ఏ గగాధీ అేమ్మ తాతనే వెెండుతాడు పాాల అయితే
మీ సైడ్తేేనే దొరుకతదా
ఆవు తేెలరు ఉక్కుతవి పన్నాక గడ్డలు కతే
ప్యూర్ తైన్ ఎ మెల్ల మయితారమ కల్ల ముంద తీసి కల్లు జోడా్ ముందకు బెల్ం మైతా
గంత ఫస్ట్ ఎట్లా చేసారు మాకు కూడా అర్ధం కాలి
అట్లనే వస్తారని చెప్పినాం కదా మేము
అరే గంత కళ్ ముందు అంత పెద్ద తట్టని మేము రోజు చూతన్నాం అనుకున్నాం మా తాతనే అనుకున్నాడు ఎవరితోనైనా దురిపియాలి అదే అని ఆ ఆయన ఆడ చిదూరి పలు ఆ రోడ్ మీద చెట్టు ఎవర ఏమన్నారు అంత పెద్ద తేనె తట్టా కదా బాగానే తేనె వెళ్తుంది అని అనుకున్నాం
కని కట్టంట
మరిగ అంతా అబ్బాయివా మారీగ చేసినడే
మేమ్ దిన్ము తిన్నంగా తిన్నంగా తన్నకా లాస్ట్కి అ గకత బండా ఉన్నది ఎద తనలో ప
ఆ బండు ఉందా
హ అది మొత్తం గడ్డ గట్టి బండర్ల అయింది కిందికి వెళ్ళం ఇక మీద చూస్తానేమో ఆ
మలా అల్లు ఎక్కురు తెలుసా మో మొత్తము ఆ పురుగులకే ఎక్కురూ
ఆ గట్లనే ఇస్తారు మరి అలు వాళ్ళకు లాభం లేందే వాళ్ళు ఎందుకు ఇస్తారు
మొత్తం చేతితోనే దురిపిండు ఆ పురుగులన్నీ రోడ్ మీద అంత బండ్లు అపీరు ఓ ఒక కారుళ్ళు అయితే పది లీటర్లు కొనుక్కపోయిరు మరి అల్లు ఏం చేసుకో
ఆ అంత ఉటిగానే
కానీ మా తాత ఒకనా పిలిపించి దురిపచ్చిండు చెట్టుది అదేనైతే అయితే కొన్నిస ఎప్పుడది దురిపచ్చింది ఒక ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల ముందొ ఆరు సంవత్సరాల ముందొ అ తేనె ఇంకా ఇట్లుంది తెలుసా అసలు హైలట్ ఉంది
తేనే ఉంటే
అది ఎందన మన చెట్లకు పెడితే మనం దురిపించుకుంటేనే అడుతుది ఇక రోడ్ మీద చెట్ల కాని ఆడిన్నద
ఇప్పుడు ఎక్కడ ఎక్కువ అడుతలేవు తేనే
ఆవు కనబడతలేవు
ఆ మీ ఇంటి సైడ్ ఉన్నాయా
ఉన్నాయి గవై రోడ్ మీద చెట్లకు ఉన్నాయి గాని ఇగా మనం దురికిించుకుడాగలవదా వీటికి మన చెట్ల అవుతనేేమో
మళ్ళా ఒక్కసారి ఎక్కితే ఎప్పండి
మళ్ళ ఒకసారి ఎక్కుతే ఇక మనం ఏం చేయలేము ఈసారి మొత్తం బెల్లమే ఎస్తాడు ఇక ఒక ఒకసారి ఎక్కుతే మీరు చూస్తతే అసలు షాక్ అయితారు ఆడ అట్టే కొడతారుగా ఈసారి
అవునా కొడతారు అట్లనే బానేగా
మరి
ఓ మా ఇంటి దగ్గర కొన్ని వందల పిట్టలు ఉన్నాయి ఇప్పుడు మరి కొద్ది రాలేవు
ఎందుకు గన్ని గనం
మరి ఒక వంద పెట్టాలదకున్నాయి
పిచుకలు అయితే కానవడతనే లేవు ఇటు
అవే పిచ్చుకలే ఓ ఇప్పుడు అవే పిచ్చుకలు అవుమా ఇంటికనే కొన్ని వందలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంటి దగ్గర బాగా వచ్చేట ఇప్పుడు లేనే లేవు
అవును ఆ అక్కడ గదా
అవును
ఇక బాయి ఉన్నప్పుడు బావికి ఇక చెట్ ఉట్టుండే కదా ఆరెంజ్ కూల అది ఇ ఉన్నప్పుడుయితే ఫుల్ ఉంటుండే ఆ
ంట ఓకే మరి మళ ఏ స బయ